హలో ఏం జేస్తున్నారూ ఎలా ఉండారు
మీరెలా ఉన్నరూ
నేం గుడ బాగానే ఉండం అన్నం దింటున్నం మీర్ తిన్నారా
లేదండి ఇంకా తిన్లా తిన్ తినాలి
ఏం కూ కూరా
మాదా టమాటార్
ఏం హెలో
మీరేం అన్నం తిన్నారా
వన్ ఫోర్ ఉ గోధుమ గోమర్కొకు తింటున్న ఏంటం గోం గూర పప్పు చేసా
ఉమ్
ఎలా ఉండారు బాగుండరా మీ అమ్మ అమ్మాళ్ళూ మీ నానళ్ళూ
ఆ బావున్నాం
హలో బాగుండారా మీ అమ్మా ఏం చేస్తుంది
ఇప్పుడే అన్నం తింది
ఉమ్ ఉమ్ మీ అన్నాయి బాగున్నారా ఉమ్ మీ నాయనమ్మ అమ్మమ్మ అన్నం తిందా
ఆ తింది పడుకుంది
ఎలా ఉంది ప్రణం బావుందా
ఆ బానే ఉంది
హాస్పిటల్లో ఎల్లోచ్చారా షేకింగ్ సూడా మీ అమ్మ బాగోలేదంటగా కాలు నొప్పి ఉందని అని చెప్పిన కదా ఏం చెప్పారు
ఆ ఎముక కొంచెం జాయింట్ అక్కడ గుజ్జిపోయిందంట
ఆ గు గుజ్జు రావాలంటే బెండకాయలు ఆ ఇచ్చారా
స్ప్రే ఇచ్చారు బిల్లల్ ఇచ్చారు
ఉమ్ ఎట్లుందంటా
పర్వాలే ఇప్పుడు కొంచెం ఆ స్ప్రే వాడితే తగ్గింది
ఉమ్ తగిద్దిలే మందులు తింటా ఉంటే ఆ గుజ్జు పడతానికి బెండకాయలు
ఉమ్
అలాంటి తినాలి తింటే తొందరగా గుజ్జు పెడ్ ఇంకేం చేస్తావ్ మీ అన్నయ్య వచ్చారా
లేదు ఇంకా రాలె
కాలేజీ కేళ్తా లేదా మీ అన్నా యీ
ఆహా లేదు ఇంకేళ్తాడు ఇప్పుడే కాదు
హలో
లేదు ఏళ్లట్లేదు ఏళ్తాడు ఇప్పుడు పనికేళ్తున్నాడు
హలో లేదా
లేదూ పనికెళ్తున్నాడిప్
ఉమ్ ఉమ్ ఎప్పునుంచి ఎల్తారు కాలేజ్కి అవును కాలేజ్ ఓపినవలేద ఇంకా
ఎప్పుడో తెలీదు నాక్కుడా
కాలేజిలు ఇంకా ఒ ఓ ఓపినవలేదా బా ఉమ్ మ్మ్ మీ అన్నయ్య బాగా చదువుతాడా
ఆ
అలో
ఆహా బానే చదువుతాడు గుచ్చుద్దియాల ఆఆ
ఉమ్
అంట్లు తుదొదా బాసన్లన్ని
ఉమ్ మీరు ఊల్లో డబ్బులిచ్చారా క్లాస్ లో ఎక్కువ మార్కులొస్తే డబ్బులు ఇస్తారన్నారుగా మీ ఊళ్ళో క్లాస్ లో ఎక్కువ మార్కులు వస్తే డబ్బులు ఇస్తార్ వచ్చినయా
ఆ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇచ్చారు
నీకివ్వలేదా
ఆహ
ఆ నీగ్గుడ బాగానె వచ్చినయ్ గ మార్కులు ఉమ్
కాలిగిచ్చా
ఊమ్ నీ కన్నా తక్కువచ్చిన ఆళ్ళకిచ్చారని చెప్తున్నారుగా చెప్పుతాడు
వాళ్ళకి డిప్లమా వాళ్ పాలిటెక్నిక్ చదివారుగా వాళ్ళకి ర్యాంక్ వచ్చిన వాళ్ళగ్గుడా ఇచ్చారు వాళ్ తీసుకున్నారేమో
ఉమ్ ఉహు అయితే నీకివ్వలేదా
ఉహు ఊమ్
మావిడి కాయలు బాగా తిన్నారా మావిడి కాయలు బాగ తిన్నారా సీజన్ కి ఉమ్ బాగ తియ్యగుంటయ్ మావిడి కాయలు ఆ మేము గూడ తిన్ పుడు తింటాం ఇ పెరుగుల్లో ఏసుకొని తింట్నం పెరుగు అన్నంల ఉమ్ మీరు విడిగా తింటారా అన్నంలో తింటారా
నేను విడిగానే తింటున్నా
పెరుగన్నంలో తినరా
పెరుగన్నం ఉహు
ఏం కూర వండారు ఇవాళ
ఇవాళ ఇవాళ పొద్దున అయితే ఆ ఉమ్ ఆ బంగాళదుంప వండ ఇప్పుడైతే ఎండి చాపలు
ఉమ్ బంగాళదుంప కూర చేశారా ఏపరా
ఏపం
ఉమ్
ఇంకేంటి చెప్పండి
మీ మీ పెద్దమ్మ వాలా ఇంటికి వెళ్ళరా మీరు
వెళ్తాం
ఎప్పుడు వెళ్తున్నారు మీ అక్కయ వాళ్ళ ఇంటికి
వెళ్తాం
ఉమ్ మీ అక్కయ వాళ్ళు బాగా చూసుకుంటారా మీకు ఉమ్ ఎంత మంది అక్కలు మీకు
ఇద్దరు
ఇద్దర ఉమ్ అక్కయికి పెళ్లిళ్లు అయినాయ
ఒక అక్కాయికి అయ్యింది ఒక అక్కాయి చదువుకుంటుంది
ఉమ్ ఉమ్ పెద్ద అక్క కి ఎంత మంది పిల్లలు
ఇద్దరు అబ్బాయిలు
ఇద్దరు అబ్బాయిల అమ్మాయి లేరా
లేరు
ఉమ్ మిమ్మల్ని రమ్మనిద్దా వెళ్తారా మీరు బాగా చూసిదా వెళ్తే
హా చూసిది
ఉమ్ రమ్మని ఫోన్ చేయలేద
మొన్నే వెళ్లి వచ్చా
ఉమ్ మీ అక్కా వాళ్ళది డబ్బానా పురిల్లా
రేకులు
రేకులిల్లా డబ వేసుకోలేదా ఊ ఉమ్ ఇల్లు బాగుండిదా ఉం వాళ్ళ అత్తా వాళ్ళు వాళ్ళ మామయ్య వాళ్ళు బాగా చూసుంటారా మీ అక్కయ్యని ఊ మీర వెళ్తే మీకు కూడా బా చూస్తారా
ఆ చూస్తారు
మీ బావ ఏం పని చేస్తాడు
షోరూంకి బండిలు చే
ఏం పని
షోరూంల ఎళ్తాడు
ఊ మీతో బాగుంటారా మి బావ
ఆ
ఇంకేంటి సంగతులు
ఊ
ఇంకేంటి సంగతులు
ఇంకేమున్నయ్ ఏమి లేవు
మీరు ఎళ్తున్నారా కాలేజ్ కీ
ఆ ఎళ్తున్న
బస్లో ఎళ్తారా ఆటోలో ఎళ్తారా
ఆటో ఆటో
ఆటోలో ఎళ్తారా ఊ ఎం తమంది ఉంటారు ఆటోలో పన్నెండు మంది ఉమ్ బాయస్లా లేడి లేడీసా బాయస్లా
ఇద్దరు
ఇద్దరు ఉంటారా
సరే అండి
ఆ సరేనండి